హాయ్ అండి
హాయ్ అండి
గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ అండి
ఇంకా పడుకోలేద అండి నేను ఒక పడుకోలేదు నాకు ఇంకా నిద్ర రావట్లేదండి పడుకోవాలి మరి ఏమైనా తిన్నారా
ఏంటండీ
తిన్నారా
ఆ తినేసానండి మీరు
హ్మ్ తిన్నానండి ఇప్పుడెక్కడండి నేను ఉండేది హాస్టల్ నేను ఎనిమిదిన్నర తొమ్మిది ఇంటికి తిన్నానండి ఈ పాటికి అరిగిపోయి ఉంటది కూడా హ్మ్
మరి సెకండ్ రౌండ్ తింటారా అండి
లేదండి పడుకుంటాను
ఓకే
ఆ సరదాగా మాట్లాడదాం అనేసి చేశాను ఇంకా
ఉహు
హమ్ మరి అంతా బానే ఉన్నారండి అందరు ఇంట్లో వాళ్ళందరూ
అందరు బాగున్నారండి
హ్మ్ అందరు బాగున్నారండి అసలు చెప్పాలంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చాలా కాలంమైందండి ఆ బహుశా ఒక నెల అవ్వచ్చు ఏం లేదండి కొంచెం ఆ పనుల్లో కొంచెం బిజీ బిజీగా తిరుగుతున్నాను
ఓకే అయినా మాట్లాడాలి కదండి బిజీగా వుంటెమి ఇంట్లో వాలు కదా
చెయ్యాలండి ఎప్పుడైన ఒకసారి చేస్తేనే ప్రతి రోజు చేస్తే ఏముంటదండి ఎప్పుడన్నా నెలకు ఒకసారి నెల ఒకసారి ఫోన్ చేస్తే కొత్త విషయాలు ఏమన్న ఉంటాయండి ఇంట్లో తెలియని విషయాలుగానీ తెలుసు కూడ కానే అట్ల ఏమన్నా ఉంటది లేదు అంటే ఏముంటదండి అంత తత్పతోనే
మీకు మట్లాడాలీ అనిపీద అండి రోజు మరి
అనిపిస్తుదండి కానీ అనిపించిన ఆ ఒప్పుకోవాలి అనిపించినవన్నీ చేసేస్తే దేశం ఇప్పుడు కాదండి ఎప్పుడో నాశనం అయిపోయేది
ఒక్క ఫోనే కదండి మాట్లాడ్
ఫోన్ అనే కాదు అసలు ఏదన్న అనిపిం అనిపించినట్టు చెయ్యాలంటే చాల ఇబ్బందులు ఉంటాయండి అన్నిటిని చూసుకోవాలి
ఆహా
ఉ మరి తిన్నార మరి ఎం కరీస్ పెట్టారు
ఆ మాకా అండి పప్పుచారు ఆలు కర్రీ అం
ఓకే పప్పుచారు బాగుంద అలు కర్రీ బాగుంద అండి
రెండు బాలేదండి
అయ్యో మరి ప అలానే తిన్నార
మరి ఏం హాస్టల్ లో
నేను సేమ్ హాస్టల్ అండి ఉండేది ఒక బాయ్స్ హాస్టలు అయితే కళ్ళు నొప్పులు అయితే విపరీతంగా ఉన్నాయండి నాకు అసలు ఈ మధ్య అంటే కొంచెం బయట పని మీద ఏళ్ళాను ఇవాళ
హు
ఆ ఎక్కువసేపు నుంచునే ఉన్నాను ఆ ఆల్మోస్ట్ ఒక ఐదారు గంటల నించునానండి
అయ్యో
ఇంక కాళ్ళు నొప్పులు అలా వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ ఇంక కాళ్ళు నొక్కుకోవాలి పడుకునేముందు అలాగ కాళ్ళు నొక్కుకొని పడుకుంటే పరిస్థితులన్నీ చక్కబడతాయండి
ఉ
ఉ ఇంకేంటండి మరి సంగతులు ఉ
ఎ టైమ్ కి లేస్తారండి మీరు రోజు మార్నింగ్
అంటే ఏదన్న పని ఉంటే కొంచెం పోదున్నే లెగుస్తాను తొమ్మిది అట్ల లెగుస్తాను అండి పదింటికి పనుంటే తొమ్మిదింటికి లేచి రెడీ అయ్యి ఏళిపోతానండి
ఉ
లేదు ఏద ఏమి పని లేదు ఖాళీగా ఉన్నానంటే ఇంకా రాత్రి పొద్దున పడుకునే తప్పటికి పొద్దున్న ఆరు అవుతదండి సో ఇం కొంచెం లేట్గానే లెగుస్తాను
ఉ
ఆ హాస్టల్ కదండి ఇంట్లో అనుకోండి మనం పొద్దున్న ఆరింటికి పడు కొన్న ఏడు ఎనిమిదింటికి తెలిసి టిఫిన్ దిని మళ్ళీ పొడుకో కావాలంటే అని చెప్తారండి ఊ సో ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగ పడుకోచ్చండి
ఊ
నిద్ర ఒకటి నాకు చాలా ఇబ్బందవుతుందండి అంటే లేక్ ఎట్లా అంటే పడుకునేటప్పుడు కొంచెం లేట్ పట్టుద్ది పడుకుంటే మాత్రం మత్తుగా నిద్రపోతానండి అసలు ఏ అడుపు దడుపు లేకుండా ఆ కష్టమనేం గాదండి బేసిక్గా మనిషికి అంత ప్రశాంతమైన నిద్ర అనేది చాలా వరం అండి అదొక మనిషిగు అందరికిీ ఉండదండి తొంభై శాతం మందికి నిద్రనేది ఇబ్బందిగానే ఉంటది కొంచెం సౌండ్ ఒచ్చిన కొంచెం అలిపిడి నపడిన లేగటం లేదు కొంచెం క కదిపినా ఇబ్బంది పడ్ టం ఇట్లా ఉంటదండి ఊమ్ అట్లా ఉంటే ఇబ్బంద్ అండి
ఊమ్
అది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటే మాత్రం చాలా అదృష్టమే అది ఇంకా
అ
ఊమ్
మీర్ ఎప్పుడు పడుకున్నా అంత గాఢంగా పడుకున్ పోతారా అండి
అంతే అండి ఎప్పుడైనా
ఉ ఉ
ఒక్క నిషం అండి మీరేదన్నా మాట్లాడన్
ఉం
ఇ పెట్టినున్న అమ్ అది పెట్ంద అన్న అగ్గిపె ఉం హలొ
చెప్పండి
ఏం చేస్తున్నారు
ఉమ్ ఏం లేదండి ఖాలీనె అండి ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో చూసాను మెక్డనల్డ్స్ ప్రైస్ ఫ్రైస్ డే అంట సో జులై నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ మేదా చాలా వన్ ఫిఫ్టీకి లార్జ్ ఫ్రైస్ ఇస్తున్నారు
ఓకే
మెక్డోనల్డ్స్ రైస్ చాలా బాగుంటాయండి
ఊమ్
తిన్నార్ ఎప్పుడేనా
తిన్నానండి చాలా సార్లే తిన్నాను కేఎఫ్సిీలో తిన్నాను బర్గాకిన్ల తిన్నాను
నాకన్నిటికంటే మెక్డడానల్స్ నచ్చుతాండి మెక్డడానల్డ్స్ తర్వాత కేవ్స్ లో నచ్చుతయ్
ఓకే
ఊమ్ బా ఇష్టం అండి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే
ఓకే అయితే మీరు బహుశా వెజిటేరియన్ అయ్యుంటారు
ఏంటండి
బహుశా మీరు శాకాహార అయ్యి ఉండండ్ టారండి
అవునండి ప్యూరండి ఎగ్ ఆమ్లెట్ ఇవి కూడ తినకండి
అయ్యో ఎ క్కువ ఆమ్లెట్ అనేవి బేసిగ్గ ఆడవాళ్ళు తినాలండి ఎప్పుడంటే ప్రసవించే సమయానికి ముందు తొమ్మిది నెలల్లో
ఉమ్
రెండు రోజులకు ఒక్కసారన్నా ఒక గుడ్డు పైన వైట్ కలర్ దే తింటే పిల్లలు హెల్దీగా ప్రోటీన్ ఉంటది అందులో
అ ఓకె
ఆ సో అది తినడం వల్ల పిల్లలు అనె వాళ్ళు చాలా బలంగా పుడుతారు అనమాట
ఆహ
ఒళ్లు అనేది గట్టిగా ఉండి
ఉ
ంటారు పిల్లలు లేదు అంటే మెత్త మెత్తగ ఉంటారండి ఏదో చిన్న బొమ్మ బొమ్మల్లాగా
ఊహు
మ్ అయితే నండి మీకు ఏదో చెప్దాం అనుకున్నానండి ఆ ఎప్పుడన్నా ఎట్ల అంటే జలుబు ఎప్పుడైనా చేస్తే చూసారా మీకు జలుబు చేయడం కాని అట్ల ఆ జలుబు చేయడం అట్లా ఏదన్నా ఉన్నప్పుడు అండి
ఉమ్
అంటే నోటికి రుచి తెలియని తింటె ఐడియా ఉందా మీకు
ఆ
కొన్ని కొన్నిసార్లు రుచి తెలియకుండా ఉంటది
అవునవును
అప్పుడు మాత్రం మీరు ఎప్పుడన్నా చికెన్ ట్రై చేశారంటే లైక్ రుచికి ఎంత కొంత తెలుస్తదండి.
ఉహు ఓకే
ఆ రుచి తెలియడం వల్ల చాల బాగుంటుందండి అంటే ఒక్కసారి అలవాటు అయితే మీరు తింటారండి ఆ
ఆ
ఆ అలవాటు అవ్వడమే ఇబ్బంది అలవాటు అయితే మానడమే కష్టం అండి
ఏమో అండి అలవాటు చేసుకోవాలనే ఉద్దేశం కూడ లేదు నాకు యాక్చ్వల్ గా
ఉ మేబీ అందుకే మీకు ఇంట్రెస్ట్ రాలేదేమో లేదంటే మీరు కూడా తినడానికి ఒక్కసారి అన్న ట్రై చేసేవాళ్ళు
ఉ
లవుశా అదేనేమోనండి అంటే కొంతమందికి అదే అందరికిీ ఇంట్రెస్ట్ రాదు కదండి కొంతమంది డబ్బు సంపాదిస్తారు కొంతమంది డబ్బు సంపాదించే వాళ్ళ దగ్గర దొబ్బుతా ఉంటారు కొంతమంది ఏమో డబ్బు సంపాదించకుండా సంపాదించే వాళ్లు మీద బతుకుతూ ఉంటారు
నిజమే అండి
ఉ
మ్
ఒక్కొకల మనస్సాక్షి ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒకలాగు ఉంటది
హా
అయితే నాకు తెలిసిన ఒక అతను ఉంటాడండి అతను బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రాహ్మణుడు అయితే మనవాడు మాత్రం అసలు ఏమి తినడండి అంటే చికెన్ పెట్టినా తింటాడు మటన్ పెట్టినా తింటాడు
ఉహ్
పిష్ పెట్టిన తింటాడు రొయ్యలు పెట్టిన తింటాడు ఏది పెట్టినా తింటాడం లేదు కాదు వద్దు నచ్చదు అని ఏం మాట్లాడండి తింటాడు అన్ని తింటాడు ఆ చాలా మంచోడండి అంటేలే ఇప్పుడు మనం తినే తిండి బట్టి లేకపోతే ఉండే విధానం బట్టి ఉండదండి కులం అనేది అసల్ ఈ కూలం అనేది ఒక పెద్ద టాపిక్ ఈసారి ఎప్పుడన్న మాట్లాడినప్పుడు మళ్ళీ అప్ చె అప్పుడు చెప్ తను లేండి దీని గురించి మీకు అయితే మన వాడు ఎంత మంచోడు అంటే అడిగిన వాడికి అడిగినట్టు చేస్తాడండి అంటే లైక్ మనవోడి దగ్గర ఒక పది రూపాయలు ఉన్నాయి ఎవడన్నా వచ్చో పది రూపాయలు అడిగాడు అనుకోండి ఇస్ స్తాడు అంత మంచోడు నా స్నేహితుడని కాదు కదండి చాలా మంచోడండి వాడు నా నేను వాడు ఇంకొక అతను ఉండేవాడు అండి అతను అయితే ప్రెజెంట్ యుఎస్ లో ఉన్నాడు ఇంకొకతను
ఉమ్మ్
మేం ముగ్గురం అండి ఒక స్కూటీ మీద ముగ్గురం తిరిగే వాళ్ళండి ప్రతి రోజు లాక్ డౌన్ టైమ్ లో అప్పట్లో కొన్ని రోజులు ఉంటే లైక్ సాయంత్రం వరకు ఉండే కదా అప్పుడు మాత్రం కే ఆ వాలీబాలీ ఆడుకుంటకీ ఎల్లే వాళ్లమండి
ఉహా
అవును
ఇప్పుడు టచ్ లో ఉన్నారా అండి వాళ్ళిద్దరితో మరి
అందరూ ఉన్నారండి టచ్ లో
ఓకే
ఉ
ఉ
స్నేహితులనేల వదిలేసుకుంటామండి ఎదవలనైతే వదిలేయాలి
హ్మ్ ఎదవల్ని వదిలే అక్కర్లేదండి ఆళ్లే వెళ్ళిపోతారు ఒక పాయింట్ లో
వెళ్లరండి ఎదవలే ఉంటారండి
ఉ
ఎదవలే ఎప్పుడు ఆనుకొని అంటుకొని ఉంటారు మంచి వాళ్ళు ఎప్పుడు దూరంగానే ఉంటారు
ఉమ్
దూరంగా ఉన్నా మంచి వాళ్ళతోనే స్నేహం చేయ్యలేదు ఎంత కష్టమైన సరే ఎన్ని రోజుల తర్వాత అయినా ఆళ్ళతో స్నేహం మంచిగానే ఉంటుంది
హుమ్ లే
స్నేహితులు ఎవరైనా ఉన్నారా
హ్మ్
మీ దాంట్లో ఎవరైనా ఉన్నారా స్నేహితులు
ఎవరు లేరండి అలాగా
హూ హూ
ఉ
సరే అండి ఇంక మరి ఉంటాను
ఓకే అండి